హలో హలో హలో మేయ్
వినిపిస్తాంద మే వింటే చాలు మరి ఎం చేస్తా బస్ ఇప్పు బస్సు లో సౌండ్ వినిపిస్తాందే ఇప్పుడు వినిపిస్తా
ఆ వినిపిస్తాంది అట్ట సౌండ్ రాకూడదు.
ఆ నేను అందుకే ముందే అడిగిన.
దాంట్లో రాలా దీనిలో వస్తున్నయి.
ఎక్కువగా వస్తాందా.
ఆ ఇనిపిస్తాంది బాగా.
ఇప్పుడు చ ప్రశ
హ్
ఇప్పుడు రాలేదు.
ఇప్పుడు కూడా
ఆ ఎక్కువగా
కూడా
నేనేం చేయను చెప్పు ఆ ఎయిర్ ఫోన్స్ పెట్టినాను తిన్నావా.
తిన్నామే నువ్వు.
ఏంతిన్నావు ఏంపెట్టినారు ఈ రోజు.
ఈరోజా పులిహోరా.
ఆ పులిహోరానా.
హ్మ్ యా
అ
ఆ బానే ఉంది.
రేప్ హాలిడే
బావుందమ్మీ.
ద అంటేజకా
ఉండిందే
ఏం లాభం.
ఏం లాభం అంటే ఎమ్ డబ్ల్యూ ఓ సి
ఆ హ్ చ
మీకా మాకా పార్ట్ బి లో థార్డ్ వన్.
మాకు అప్పుడే బా ఒక పార్ట్ అయిపోయి ఉంటది అ మాది ఎప్పు రెడీ మాకాడ అయిపోయింది రికార్డ్ రాసు ఎప్పుడు అయితే ఎంటి కానీ రికార్డ్ రాసు చబడింది పార్టీ అయిపోయింది రీకార్డ్ రాసుకోమని చెప్పి దాంట్లో చూసే రాసినం. మెసేజ్ ఇప్పుడు
మే మ్మి బర్డ్స్ పెట్కోంటే బర్డ్స్ తీసేయ్.
బర్డ్స్ తీసేసిన అందుకే అసే అట్టేఉండు బర్డ్స్ పెట్టుకుంటా ఆ
అ ఆ ఓకే ఓకే మ్మి చెప్పు హ్ ఏంది? హలో! అలో. ఏందే.
ఆ.
హలో, ఆ. మే? వినిపియానే లేదు. ఏమే స్వామి, వాయిస్ కట్ అయితంది, బ్రేక్ అయితంది. ఉమ్. వాయిస్ కట్ అయి, బ్రేక్ అయితంది. చెప్పు. ఉమ్. నీవు కాళ ఎయ్యకపోతే, నేను పడుకుంటా స్లీప్ ఏస్తా, మంచిగా. ఆ చెప్పు వే
అ సారే సరే
ఏ మే కైపు దానా?
వినిపిస్తాంది.
చెప్పే నీకు వినిపిస్తాంది. నేను జేప్ నువ్వు చెప్పే నాకు వినిపియడం లేదు. ఆ మ్యూజిక్ లో కూర్చోకపోతే, ఏళ్లి దూరంగా కూర్చోవచ్చు గదా. తెలుసు గదా ఫోన్ చేయాలని నీకు. అప్పుడు దూరం కూర్చునేది.
చుక్ చుక్. అవును.
ఆ, ఆడనే ఎవరు కూచోమన్నారు నిన్ను.
చిచిక్
చెపు. అవును వే, ఇంటర్న్‌షిప్ యాడికి బొతవు? ఆ.
బెంగళూరు, బెంగళూరు.
రెండు నేలకి, నీకు బెంగళూరులో ఇచ్చేస్తాడులే.
మీరు జేసీనారా? పోయినా, సారి.
పొయి, తిరుకొని రావాల్సిందే? మ్మ్. వేస్ట్, డబుల్ వేస్ట్. ఖర్చు బొక్క. ఆరు నెలలు ఏడు నెలలు ఇస్తే, అప్పుడు బొతే ఒక యూజ్ ఉంటుంది.
అమారీ.
పోతే తిరుక్కొని వస్తావు. మళ్లా, నేను బోయినా తిరుక్కొని వచ్చినా.
ఉమ్. నేనా? కొంచెం గుడ వినిపిలేదు. కాల్ చేసినా కూడా వేస్టే.
చిచిక్... హుమ్మ్..
ఆ. లేదు. ఆహా! కొంచెం కొంచెం. నో, వర్స్ట్. హుమ్మ్. ఇనిపిలా, ఇనిపిస్తుంది అనే దానికే అగిపోయింది. ఆరు రేడు నిమిషాలు. చాలు.
ఇప్పుడు, ఇప్పుడు ఇప్పుడు ఇనిపిస్తున్నాదా? ఇప్పుడు ఇనిపిస్తున్నాదా? ఇప్పుడు, ఓకే నా? యో!
చెప్పు అమ్మా.
నీ, రాజ్యాలు అనుకుంటున్నారు.
ఏమో నాకైతే నేను రేడారుకి పోదాం అనుకుంటున్నా
అద అడన్న
డబ్బులే ఏమో ఈరు పోతా అడికిే
ఆహ అద ఎక్కడ ఉంటున్నా ప్లేస్ ఎక్కడ ఆ మణిబటలా
ఉ అవసరం లేదు మా ఫ్రెండ్ వాళ్ళు అన్న వాళ్ళు ఉండాలి క్క వాళ్ళు జాబ్ చేస్తున్నారు ఆ పిల్ల ముందుసారి చేసింది నను రమ్మంటే నేను పోలా
స్టైఫడి ఇ
అంటన్యాస్ గురించి చెప్తా ఆ అవసరం లేదు సట్ అయితే ఇస్తారు
ఆ క్లాసెస్ చెప్తారా
ఆ చెప్తారు
అయితే మేూ
ఆయాంటనాస్ ఉంటాయంట అంతా
ఆ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా
ఆ
ఏయితే మా ఫ్రెంచ అంద బంగళూరు వదం బంగ్
ఈ ఎగరండి బెంగళూరు పోతే ఏం లేదు మీరు రెండు నెలలకి ఒక నెలకి ఈయన గుూడి ఈడువాడు నువ్వు అడిగిపోయి రెంట్ వేస్ట్ అడ్వాన్స్ వేస్ట్ అ నిధంగా అన్ని వేస్ట్ వాళ అడ్వాన్స్ మీరు ఎట్లా ఉండరు కదా అని చెప్పి ప అదే పీజీ లో అని చెప్పేది మీరు ఉండరు కదా ఒక నెల రెండు నెలలు ఉంటారు కదా వెయ్యి రూపాయలువయంండియ్య రూపాయలు మమ రవస్ సీముో అ చెతారు వాళ్ళు
మ సపరేట్ పిజీ స ఎట్దా
అవును అందుకే నేను ఈ రెండు నెలలు ఒక నెలలకు వేస్ట్ బెంగళూరు నిజంగానే తిట్ ఎండా నువ్వు తిట్ ఇట్లుంట ఇం పోయి అట్ల పోతే అడ ఏముందంని పోయేదానినికి నేను అట్ట పోయి తిటిసుకొని వచ్చిన
నేర్చుకుంటాను బాగా
ఒక కాలేజ్ లో మనకి తిరుపతిలో కూడా కంపెనీస్ ఉన్నాయి ఫ్రీగా ఇయ్యండి చాలు ప్ర సర్టిఫికేట్ ఇ్యండి మేము ఏదో ఒకటి చేస్తాం నేర్చుకుంటా అని చెప్తే కంపెనీస్ ఎందుకురు
మీ డిక్స్ అని టీసీలు అవన్నీ ఉన్నాయ మే పోవచ్చు వాటికి
అంతా పోవచ్చులే
కానీ ఎందుకలా కొంచెంసర ఆడిక పో తెచ్చినారా
వచ్చినోడు మే పన్నెండు గంటలు తొమ్మిది గంటలు నిల్చుకోండాలి అవు
ఆా లేదు లేదు మేముేం చేసిన దగ్గర ఫిట్టింగే మే సిటింగ్ ఎయిట్ హవర్స్ ఆ సిట్టింగ్ ఎయిట్ అవర్స్ నేను ఎయిటీన్ డేస్ చేసా ఎయిటీన్ డేస్ చే ఎయిట్ థౌజండ్ వచ్చింది
ఆహా
నేనువదకిన్ డేస్ మంత్ కూడా పోాల నేను మళ్ళా కరెక్ట్ గా ఎయిటీన్ డేస్ పోయినా ఆ మన ఇష్టం అసలు మన నిలిచిపోతే కూడా అడగా అడవాడు అడుతాడు ఏం బాలేదు అని హెల్త్ బాగాలేదు అంటే సైలెంట్ అయిపోతాడు ఏం పట్టి ుకోడు ఆడను వర్క్ చేసా అంటే మేము ఆ పోదాం వస్తావా
వస్తా ఏ వేస్ట్ చేసేది ఎందుకు ఆడకన్నా ఈడికన్నా ఏదో ఒకటి నేర్చుకోవాలంటే ఇడిగిపోతే యాంటీనాస్ మీద మనకైతే బా
అంటే ఇక్కడ ఎట్లా అంటే ఇవి బోర్ట్స్ ఉంటాయి కదా మనం ఎలక్ట్రికల్ బోర్ట్ స్ అవి టీవీస్ లో మదర్ బోర్డ్స్ అవీ ఉంటాయ అవి మన టెస్టింగ్ చేయాలి వాటిని ప్యాకింగ్ చేయాలి స్కానింగ్ చేయాలి అంతే ఒకొక్క ఇప్పుడు నైట్ షిఫ్ట్ అయితే అవి ఉంటాయి షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఎలా డే షిఫ్ట్ అయితే లైన్ లో ఎస్తారు లైన్లొ కష్టం మే చనా కష్టం మే స్వామి అందులో ఏం చేస్తారు తెల్సా కూర్చొని చెయ్యాలి అక్కడ కూడా చైర్స్ ఇస్తారు కూర్చొని చెయొచ్చు కాంపడెన్ట్స్ చేస్తా కుక్కర్ కి ఇన్ని ఇన్ని అనేసి అది ఎక్స్ లేటర్ లాగా
ఆ తెలుసులే అది పోతాంటే
ఫస్ట్ కాండె ఒక ఒక్కొక్కరి మూడు కాంపిడెంన్స్ ఇచ్చేస్తారు బోర్స్ ఫస్ట్ ఫస్ట్ గా చేస్
ఆ
అవి పెట్టాలి చచ్చిపోతా ఆ లైన్ రాకుండా ఇంకా యాడ వేసిన దేనికి నేను చెక్న బడెసీనాను
అయ్యె షాక్ కొడుతుందా
ఆ బోర్ మిషన్ ఆ కొ అ
మళ్ళీ షాక్ కొట్టే దాంట్లో ఎందుకు ఇస్తార్ వర్క్స్
అవును షాక్ కొట్టేటివా షాప్ చేయడానికి ఇస్తారు మనకి కీ చెక్ చేయడానికి అంత వర్క్ అవుతుందా లేదా అని
ఆ
అవి మనకి ఒక పర్టిక్యులర్ ప్లేస్ అని ఒకటి ఉంటాద అక్కడె పట్టుకోవాలి ఇంకెక్కడ పట్టుకున్నా షాక్ కూడా లేసిందే
అవునా సర్లే కట్ చెయ్ డిస్క్ కనెక్ట్ అయితుంది
ఇసిరేత్తే అబ కేేసిన బోదు
మ్మ్ సరెలే డిస్క్ కనెక్ట్ అయితుంది కట్ చేయ్ మే
అప్పుడేనా
ఆ అడ చూడు ఒకసారి